అ
కాకా నేను వెంకిని ఏం చెతనవు
ఏం లేదు పనికి పని లేకపోతే ఇలా ఊనే అందుకే ఫోన్ చేసా
అట్లా కాదు తాత ఏం కాదు నార్మల్ గా మాట్లాడుకోవచ్చు ఆ దాంట్లో మన వాయిసు రికార్డ్ కాదు అంతే ఏం చేతనవ్ తాత
అ ఏం లేదు కాలిగానే ఉన్నా
పోలే పనికి పోలే
ఆ
ఎందుకు
ఆ ఇయల లేదంటే ఇక ఉన్న రేపు నుంచి పోవాలి
ఆహా రేపునంగ పోవాలా
అ తిన్నావ తిన్నావా అన్నం
తిన్లే తాత ఇన్
ఆ న యాడున్నవు ఇప్పుడు
ఫోమా ఇగో చందు బావ దగ్గరకి వచ్చిన
ఉ
కరికాయి తాత
ఉ
సినిమా కంట పోయినవ తాత
పో పో పోద అనుకున్నా మంచిగా లేదటగా
బాలే
ఆ అ
వచ్చిన ఎన్ని ఫోన్లు ఎన్ని ఫోన్లు మాట్లాడినవ్ నువ్వు
దొక్కటే ఫస్ట్ స్టాటింగ్
ఇదేనా స్టాటిన్గ్ ఇంత ముందుకు వచ్చినయి జేసినవా
జేయలే ఇగ ఏది జేయలే
ఆ రాలేజు మొ మీకు హలో
ఆ
ఏడున్నవ్ తాత ఇప్పుడు
మా ఇంటి దగ్గర
మీంటి దగ్గరున్నవా
ఆ
కుమార్ తాత ఎం జేత్తండు
పని ఈ ఆటో తొలిండు ఇగ పండుకున్నడు
ఆహా ఇయ అబ్ అది ఇఅదేందో జాతర అంటగా పోయిర్రా
జాతర పోలే పోలే పోల పోవాలే
పోవాలా
ఆ
ఇంకా
చెప్పాలే ఇగ నువ్వే
కాళీగ నేన
మనోరాలు ఎప్పుడచ్చింది చిన్న మనవరాలు
ఆహా మొన్న తీసుకొచ్చిర్రు
అ
కూరండ
డాడీ పని పోయిన్ద
డాడా పొయిండు పోయిండు అగో డాడీ బాబాయి ఇద్దరు పోతారుగా పోయిర్రు
ఇంకా
శ్రీరామా నవమి ఇరవై ఏడు తారఖేగా తాత ఉ
ఏ రోజా ఆ
ఇరవై ఏడుకి మరక్కడ గుడి కంప్లీట్ గాలేద్
అ ఇగ ఇగ గనెస్థంభం నిలబెడతరు స్తంభం పెద్దది
మరి దేవున్ దేవున్నీ ఎప్పుడూ తీసుకొత్తరు
దేవుళ్లది అయిపోయవరికి అయిపోతా మారి కాద కాని స్తంభం అయితే ఫస్ట్ నిలబెట్డానికి రూమ్ లా కడతరు రూమ్ కట్టినాక ఇగా చెత్తంటరు పెద్దది అన్నట్టు ఓ అమ్మ తక్కువ లేదు ఇరవై ఫీట్ల లోతు దీసి కట్టుకుంట అత్తర్రు
ఇరవై ఫీట్లలోత
పెడతారు పట్కుంట వచ్చి మరిగాప్పుడు నీలో పెడతారు మకు
రాతిర ఆ రాజయ్య అయితే మంచిదే లె
వాయి తోటి ఊ పేద్దది ముప్పై నలభై పీట్ల హైట్ ఉంటది
ఆ నలభై ఫీట్లా
ఆ పెద్దది
అంతదా ఓహో ఇంకా ఏరెమి సండే కాద స్పెషల్ ఏంది మరిీ
సండే చికెన్ ఉ ఉప్మా
హలో
ఆ
హలో
హలో
సండే స్పెషల్ ఎంది తాత
చికెన్ చికన్ చికెన్ చికెన్ ఫ్రై
చికెన్ ఫ్రైయా మాది ఇంకా పచ్చడే మాది
పచ్చడ మీది
మాది సాయంత్రం తేతరంట మా డాడీ
ఫ్రై యా సూప
ఫ్రై ఏ ఇష్టం అందరికి ఫ్రై ఏ తింటరు మా డాడీకి జ్వరం వచ్చిందంట డాడీ తినడు అట్ల అయ్యా మేమే తింటాం ఇగ
ఆ ఫ్రై అయితేనే కొంచెం టేస్ట్ ఉంటది
ఆ ఆ
ఉ
డాడీ కూడా అదే అన్నాడు నేను తిినను కా ఎందుకులే అని చెప్ప అంటే మేం తింటాం గా పిల్లలం పండిత్ మే
ఆ డి కాలేజీ లేదా
కాలేజ్ ఉంది తాత రేపుంది మొన్న హాలిడే అని రంజాన్ అని నిన్న హాళ్డే ఇచ్చిర్రు మొన్న ఉగాదని రెండ్రోజులు
ఉమ్ క్రికెట్ ఆడితే గెలిచి రా మరి క్రికెట్ క్రికెట్ ఆడుతరుగ
ఆ టోర్నమెంట్ అ గెలిచినంలే గాని వాళ్ళు క్యాష్ ప్రైజ్ ఇయలేదు లక్ క్షరూపాల్ వాళ్ళకి స్పాన్సర్ దొరకలేదంట కానీ పది టీంలు పన్నెండు టీంల దాకా వో మేలే గాని అవ్ అక్కన్నే వాళ్ళకి లక్ హా ఇరవై యో ముప్పై వేలో వచ్చినాయి కానీ అయినా కూడా ఇయ్యాలే
అవునా
ఆర్గనైజర్లు ఉన్నాలే కానీ వెస్ట్ అది మొత్తము అసలు లక్ష రూపాల్ధక ఇయ్యలే వాల్
అవునవునియ్యరు వాల ఊరు కాబట్టి
ఆ
అదే మన ఊరయితే మంచిగున్
ఆ
మన ఊరు అయితే మంచిగుండది
కానీ ఈడే వాళ్లు
ఇగ ఓడిపోయినోళ్లాగా మల్ల గెలిచే
మళ్ళా నిన్న వేరే ఊరు పోయినాం వేరే ఊరు కాడ వాళ్ళు తండొల్లు వాళ్ళు ఆ పోయి మూడు మ్యాచ్లు గెలిచినాం లే గాని వాళ్ళు తొండే ఆడ తరు వాళ్ళు వాళ్ళతోటి ఇంకా ఆడనే ఆడలే వాళ్ళు ఎ ఈడనే మన స్టేడియం లో మ్యాచ్ ఉంది మళ్ళా. మళ్ళా పెడతారంట టోర్నమెంట్. అనవసరంగా తమ్ముడికి వెయ్యి రూపాయలు ఇచ్చి అనవసరంగా వాడికి కట్నం లే
ఆ సర్ మరి
సరే కట్టుడు ఉండదు ఇక మన దగ్గర ఏమైంది క్రికెట్ ఏమైంది మన దగ్గర ఆడుత ఆడుతనే ఉన్నారా
ఆ ఒక్క బాలు కోసం పన్నెండు మంది ఉరుకుతూనే ఉంటారు
మీరన్న అన్నాడు అదే
మ్మ్
వాళ్ళ తండోళ్ళు ఏమైందిరా వాళ్ళు వత్త అన్నారు కదా వాళ్ళకి ఫోన్ జయ్ ఆడదాం మన ఇంటి దగ్గర అన్నారు
మ్మ్ మ్మ్
వాళ్ళప్పుడొచ్చి ఓడిపోయేది మా దగ్గర భయపడ్డది ఈ వాళ్ళు మళ్ళా స్టేడియం దగ్గర పోయి ఆడుతారు వాళ్ళు
ఆ
మళ్ళ ఫోన్ చేయ్య అంటారు మనం అప్పుడు మంచి గ్రౌండ్ కూడా క్లీన్ చేపి
చేపిత్తారు మంచిగా
వాళ్ళు రానే రాట్లే వాళ్ళు
మా చిన్న మనవడు ఎంజేత్తడు మరీ
టికాడ పన్నాడు వాడు కూలర్ లేదంటా సెటికు వన్నాడు చాంద్ర పోతారా గ్రౌండ్ కి
ఆ పోదాం
నైట్ ఆడతావ్ కదోచ్చి ఇలా ఆడుతారా నైటు అ మన ఇంటి ఉంద
పిల్లలు ఆడతారు ఏముంది
మనం చిన్న నెట్
ఆ లైట్ కూడా పెట్టారు మంచిగా పెద్ద పెద్ద లైట్లే పెట్టారు
ఆ ఒక నిమిషం మాట్లాడాలి నిమ్ నిమిషం మాట్లాడితే
మ్మ్
అంద రపా అదిమి చ ఇది ఆ యాప్ మీ దాంట్లో వచ్చింది వాట్సాప్ ఓపెన్ చే మెసేజ్ చేయమ
మేం చెప్తా మీ ఇంటి దగ్గర మరి
ఇమ్మి పండుకుందా అబ్బ అ నీకు కూడా వచ్చింది గదరా చెయ్యవారా రెండు వేలు వస్తయరా
ఉ అ
ఇంకా తారా
చెప్పాలి ఇగ న్వ్ మరిఎప్పుడో స్తున్నవ్ మహిపాల్ మరి
మహిపాల్ రేపుొద్దామని చూస్తున్నాడు రేపుొద్దామని ఒస్తనా ఏవో బస్సు లేదు అదే అదే నాలుగుంటికి ఉంది బస్సు
ఉ
సరే
సరే సరే మరి ఇగా ఉంటాను మరి